ఆ వినిపిస్ స్తుందండి బాగున్నారా అండి ఏం చేస్తున్నారు
బాగున్నా అండి మీరు బాగున్నారా ఏం చేయలేదండి కాలినే ఉన్నా
అవునా ఓకే అండి మ్మ్ చెప్పండి
రా
ఏం ఆ బాగున్నామండి ఏం లేదండి మా హస్బెండ్ ఇప్పుడే వచ్చారు ఆ సో హడావిడిగా మళ్ళీ బయటకి వెళ్తున్నారు ఎందుకు ఏంటి అనేసి అంటే ఏ టి ఎం దగ్గరకి వెళ్ళేసి వస్తా
ఓకే ఓకే టాపికు గురించి మాట్లాడ్ కలుద్దాం
ఇది టాపిక్ ఏ
అవి మాట్లాడద్దు కదా ఏంటి
అంతే
ఓకే ఓకే హ్మ్మ్ హ్మ్ నౌవ్ ఏ డేస్ ఇప్పుడు పతి ఒక్కరు
ఆ మొబైల్ తోనే యూజ్ చేస్తున్నారు కదా సో ఇప్పుడు ఫేక్ అకౌంట్స్ వల్ల కూడా ఇలాంటివి కొన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ చీటింగ్ చేస్తున్నారు హ్యాక్ థింగ్ అనేది బాగా జరుగుతున్నాయి కదా
ఉ ఉ అవును
సో అట్లా చాలా వరకు ల్యాక్స్ లలో అమౌంట్ అనేది లాస్ అవుతున్నారు చాలా మంది సో ఆలాంటి వా దానికి మనము
ఈవెన్ ఒక కాలు వస్తా ని తెలియకుండా ఇట్లా ఏం కాళ్లు వచ్చినా భయం వేస్తుంది తెలుస ఏ కాల్ మాట్లాడితే మనీ కట్టేపోతుందో ఓటీపీ వస్తున్న భయం వేస్తుంది
అవును ఎవరు ఎందుకు ఓటీపీ పంపిస్తున్నారు అవును ఇలాంటి స్కామ్స్ ఎక్కువగా ఉండడం వల్ల అ
వాళ్ళకి ఈజీగానే మనీ వస్తుంది మనం కష్టపడి ఇట్లా మనీ సేవ్ చేస్తు ంటే వాళ్ళు ఈజీగా తీసుకెళ్లిపోతున్నారు
అవును ఉ మన - - టీపి చెప్పామంటే అంతే సంగతి ఇంకా అమౌంట్ వెంటనే వితిన్ సెకండ్స్ లో అమౌంట్ అనేది మొత్తం ఏంమ్టి అయిపోత
అయిపోతుంది ఇంకా కానీ మనం
ఇదుల్లో అలాంటివి చాలా అవుతున్నాయి బాగా ఎవన్నీ నమ్మాలో ఎవన్నీ నమ్మకూడదో కూడా అసలు అర్డంగా
ఈవెన్ ఇట్లా మా ఫ్యామిలీటీవ లో కూడా ఒ కడికి ఇలా జరిగింది గేమ్స్ ఆడుతున్న అనమాట ఇట్లా పబ్జి ఇట్లా ఇవి ఉంటాయి కదా మీకు సెల్ఫ్ ఐడియా అందా పబ్జి మరి ఎక్కువ హూ
ఉ
గేమ్ ఆడుతుండే అనమాట వాళ్ళు ఏం చేశారంటే తెలియకుండా ఇట్లా గేమ్ లో ఇట్లా తను ఒక ఎయిత్ క్లాస్ అట్లా నైన్త్ కూడా కాదు సెవెన్త్ అట్లా ఆ టై లో గేమ్ ఆడుతుంటారు కదా కరోనా కాయ మట్లా పద బాగా యూజ్ ట్ అనమాట పబ్జీ ఒక టూ కే త్రీ కే అట్లా ఒక డాయాక్టవ్ ఏదో చేసుకున్నారు ఇంకా అంత మనీ హళ్ిపోతూనే ఉంద అనమాట వాళ్ళకి అర్థం కావట్లేదు ఇట్లా అకౌంట్ లో నుంచి ఆటోమేటిక్ గా ఎందుకంటలా వెళ్ళిపోతుందా అని పాపం ఉ బ్ాక్లా
ఇగ వాళ్ళందరూ ఇవన్నీ చేస్తూ ఉంటు ఉన్నారు ఇలాంటి స్కామ్స్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి ఇవా ఈ రోజుల్లో పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చినా కూడా అసలు రీసాల్వ్ చేయలే, పోతున్నారు ఎవరు అసలు ఎందుకు అవుతున్నాయో మ్మ్ మనకు పోయేంత వరకు మనకు తెలియట్లేదు ఇలాంటివి ఎన్ని సార్లు హెచ్చరించినా కూడా మన లాంటి పర్సన్స్ ఏం చేస్తున్నార అంటే ఇట్లా ఏయ్ ఏముంది దానికేముంది అనేసి చాలా వరకు లైట్ తీస్ కుంటున్నారు అసలు ఆ చాలా లైట్ తీసుకున్ టున్నారు తీరా అమౌంట్ అంతా ఎమ్టీ అయిపోయిన తర్వాత అమౌంట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పుడు తల బాదుకుంటే ఏమొస్తుంది. ఏం రాదు ఆ అంతే లక్షల లక్షలు కష్టపడి సంపాదించి ప్రతి ఒక్క పైసా తిండి తినకుండా ప్రతి ఒక్క పైసా కూడ బెట్టుకొని మ్మ్ ఆ అకౌంట్ లో సేవ్ చేసుకున్న కొద్ది ఎవరో ఒకరో వచ్చి తీసుకొని ఇలా సడన్ గా తీసుకొని వెళ్ళిపోతే మనమే బాధపడుతున్నాం.
మ్మ్ కానీ అకౌంట్ లో మంచి ఉంది అ బ్యాడ్
చెడు కూడా ఉంది ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ లో మనం యూజ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అవి గూడ ఆ హ్యాకింగ్ అనేది చేసి స్కామింగ్ అనేది ఇదంతా చేసి అంత కొలాబ్స్ అయ్యేలాగా చేస్తున్నారు ఇంకో
స్తున్నారు మనము మంచి కోసం చేస్తే అది ఎల్ ల గా అవుతాది
అవును
క్యామ
ఆ ఇలా ఇలాంటివి చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఆ అంటే ఇప్పుడు ఆ టీనేజ్ టీనేజ్ వాళ్ళే ఎక్కువగా ఉంటారు. బాగా ఏజెడ్ పర్సన్స్ కూడా కారు ఆ టీనేజ్ ఆ అం ఒకవే టే ప్చ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా న్యూస్ లో చూస్తూ ఉంటాం కదా, ఆ దొరికినప్పుడు వాళ్ళు బీటెక్ చదివే వాళ్ళు ఆ ఇలా ఉమ్, ఆ ఇలాంటి వాళ్ళే బి మోస్ట్లీ ఎక్కుగా బీటెకు క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే ఎక్కువగా ఇలాంటి స్ క్యాంప్స్ అన్ని చేస్తూ ఉంటారు
ఎట్లా హల్కా హల్ కేట్లాయి పని
అవును ఆ డ్రగ్స్ అని అదని ఇదని మో తం చేస్త ఉంటారు రూ ఇంకా వాళ్ళు ఇప్పుడు అవన్నీ కామన్ అయిపోయినాయి అదంతా యూత్ అనేది ఎలా తీసుకుం ఉన్నదంటే అస్ అసలు ఈ ఈ ఎంజాయ్మెంట్ కి బాగా అలవాటు పడిపోయి జల్సాలకు వ్యసనాలకు వి టన్నిటికి అలవాటు పడిపోయి వాళ్ళకి రిలేషన్షిప్ వాల్యూస్ అనేది తెలియకుండా పో తుంది అమౌంట్ ని ఎలా ఖర్చు చేయాలి ఎంత వరకు వాడుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది వాళ్ళకు అసలు అర్థం కాకుండా పో తుంది వాళ్ళకి
ఉమ్ ఉమ్ ఇట్లా ఈ ఇవి మరి ఇంకా ఎక్కువంటే
కున్నా తల్లిదండ్రులకు ఏమవుతుంది నిరాశనే ఆ వాళ్ళ లైఫ్ అవును వాళ్ళకు బాధ ఉంటది తెలీదు ఉమ్ అన్ని జరిగి ఏం చివరకి ఏదో ఒకటి అయిన తర్వాత పాపం వాళ్ళు కూడా అంత అయిపోయినాక పేరెంట్స్ కూడా ఏం చేస్తారు ఏం చేయలేని
ఏం చెయ్యలేరు ఓరే ఇట్లా ఇట్లా చేసారా మా పిల్లోలా ఇది చేశారా అంటే వాళ్ళు నమ్మరు
అవును అసలు నమ్మరు మా పిల్లలు అలా చెయ్యరు మా పిల్లల్ని మేము ఇలా పెంచామా అలా పెంచామా అంటే ఉ పేరెంట్స్ ఆ కానీ పిల్ల పేరెంట్స్ బాగానే ఉంటారు పిల్లలు చేసిన తప్పులు పేరెంట్స్ కి తెలవక మా అలాగదు ఇలాగాదు అనేసి అన్
పాపం అనిపిస్తాది వాళ్లని చూస్తే
సో ఇవని జరురుత ఉంటాయి అనమాట
ఓకే బాయ్
బాయ్ అండి గుడ్ నైట్ అండి ఉ ఒకే ఒకే